హలో హలో హాయిరా బాగున్నావా
మీరు బాగున్నారా
హలో
వయిస్ వినిపిం స్తుందబ్బా చెప్పు హలో
హలో
హాయ్ రా
హాయిరా బాగున్నావా
ఆ బాగున్నాబ్బా ఏం చేస్తున్నారు పిల్లలు వచ్చే అ ర అప్పడు నుంచి
ఆ వచ్చారబ్బా హాలిడేస్ కదా హాలిడేస్ అయిపోయి రాగానే వాళ్ళు ఊరికెళ్తా ఊరిక వెళ్తా అంటున్నారు
అవునాబ్బా ఇక పిల్లలు కూడా ఎయిటీన్ దాకా హాలిడే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయాక వీళ్ళు కూడా వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి సమ్మర్కి ఏటైనా ట్రిప్ వెళ్దాని ప్లాన్ చేశారా
ఏ హైదరాబాడే వెళ్దామని చూస్తున్నా బా ఎ ఫ్రీగా అక్కకి వెళ్తాము హైదరాబాద్ కి
ఓకే ఓకే రిలేషన్స్ ఎవరు ఉన్నారా లేకపోతే ఇలా ఫ్రెండ్స్ తో పాటు వెళ్తున్నారా
ఆ ఫ్యామిలీ ట్రిప్ అబ్బా ఫ్యామిలీ ట్రిప్పు
ఓకే ఏమేమి ప్లేసెస్ చూసారు మరి ఇప్పటిదాకా
ఈ మాక్సిమం అంటే ఇయర్ కి ఒకసారి వెళ్తాము సమ్మర్ హాలిడేస్ కి అన్ని ఇం రౌండ్ చేస్తాము మ్యూజియం చూసాము ఎన్టీఆర్ పార్క్ చూసాము
నను అ రీసెంట్గాళ్ళాంబ్బా ఫ్యామిలీతో పాటు రామోజిన్ ఫిలిం సిటీ చూసాం. ఓకే రామోజిమ్ ఫిలిమ్ సిటీ అయితే చాలా బాగు దబ్బా పోయిన్సార్ వెళ్ళాము మేము
ఆ సినిమా షూటింగ్స్ కూడా అక్కడే తీస్తారంటగా.
అవునవును చాలా బాగుంది అసలు అదొక కొత్త బంగారు లోకం అంటా చూసాా
అవున అవును నేను కూడా విన్న న్నాను ఒక ట్రైన్ వస్తుందింటే కదబ్బా మొత్తం చూయిించడానికి
అవున అవునబ్బా అంటే దానికి ప్చ్ అంటే ఇప్పుడు జూ పార్క్ అని చెప్పారు గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్ లో మన పిల్లలు ఎక్కువ నడవలేరు కదా. అట్లా ఇదేంటి ట్రైన్ లాగా పెట్టేసి అందరు దాంట్లో కూర్చొని చూసుకుంటే వెళ్ళొచ్చు అనమాట మనకి ఎక్కువ స్ట్రెన్ తీసుకోరు.
విన్నాను నేను కూడా మొత్తం ప్చ్ అంటే కొంత వంద ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు కదా చిన్న పిల్లలు ఓల్డేజ్ వాళ్ళక్ మంచిగా సెట్ అవుద్ది బాహుబలి సెట్స్ కూడా బాహ్ హా మాయాక్సిమం మూవీ సిన్స్ అన్ని ఎక్కడే ఉంటాయంటగా.
అవునవును అప్పుడు ఛత్రపతి సినిమా ఉంది. చూసావా మేము ఆ రోజు వెళ్ళిన్డ్రప్పుడు ఉంగుడుగుడు సాంగ్ వస్త్ ఉంది గాద ఛత్రపతిలో
ఓకే ఓకే
ఆ సాంగ్ షూటింగ్ అక్క ఆ అక్కడ కలర్ కలర్స్ లాగా మారినట్టు వస్తూ ఉంటుంది కదా ఆ సాంగ్లో శ్రేయాన్ ప్రభాస్ ది ఛత్రపతి మూవీలో ఆ రోజు సాంగ్ ఆ రోజు క సూట్ చేసారబ్బా నేను చూసా అక్క అంతా అంటే కలర్స్ అన్ని సెట్ చేసుకోవడం అద అంతా కూడా బాగుంది.
ఓకే ఓకే డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక్కొక్క సాంగ్ వస్తుంది. ఇ డిస్ అంటే అంటే చేంజ్ అవుతా ఉంటుం ది.
అవును ఊమ్ అవును బా చాలా బాగుం మీరు కూడా ట్రై చెయ్యడి రామోజీ ఫిలిమ్ సిటీ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రె రీసెంట్గా రీసెంట్గా రిసార్ట్స్ కూడా ఉంది ఆ చూసాం బిర్లా మందిర్ చూసాం సెక్రటరియట్ కూడా ఇప్పుడు పెట్టారు బిర్లా మందిర్ దగ్గర ఇప్పుడు అంబేద్క ఇ స్టాచ్యూ ఒకటి మళ్ళ సెక్రటరీఎట్
ఇప్పుడు లుమ్మిని పార్క్ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా కనిపిస్తుందంట కదా
అవును అవునబ్బా అంటే అవన్నీ ఒకటే లైన్ లో ఉన్నాయి. కదా మొన్న రీసెంట్ గే నేను సెక్రటరేట్ ఏంటి అక్కడ ఇనాగరేషన్ అయింది కదా. ఆ టైమ్ లో ఇల్ అనమాట అయితే ఇగ అట్లే చూసుకుంటూ వచ్చేసాం అంతా లైన్గా ఉన్నాయి కదా ఒక రోజు అ అంత వెళ్ళి చూసేసాము
అవునా ఓకే
కానీ ఇవి కూడా ఉంటాయిబ్బా
ఆ వండర్లా ఎల్లార
ఆ లేదు లేదు ఈసారి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. అంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి కానీ, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు స్టేట్ సిలబస్ కదా.
ఆహహా ఓకే అవునా బెస్టే ఏ సిలబస్ కి సెంట్రల్ సిలబస్ కి చాలా డిఫరెన్స్ ఉంట ఉంటది
ఇక అందరు కలిసి వెళ్దాం. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ఫైవ్ కార్స్ తీసుకొని అంటే మా ఫ్యామిలీలో ఒకర్ టు ఉన్నాయి ఇంగ రెంటల్ పర్పస్ మీద ఒక ప్రతిది తీసుకుందాం అనుకుంటున్నా ఎ అందరం కలిసి
మనం ఓన్ వెహికల్ ఉంటే మనకి ట్రిప్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అబ్బ ఒక
అంటే మేము అసలు ఆచువల్గ ప్రతి ఇయర్ ఏమనుకుంటున్ వన్ అనుకున్నాం వన్ పేస్లు అంటే ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఇంక లైఫ్ అంత ఇట్లేనా అనుకొని ఎవ్రీ మంత్ తే యిగా ఒక చిట్టీ వేస్తున్నాం అబ్బా మేము మీ కూడా ఒకవేళ యూజ్ ఇదిగా చెప్దామని నే చిట్టి వేస్తాము చిట్టి వేసినప్పుడు ఇక ఎవ్రీ మంత్ ఈ చిట్టి పాడుతా కొని అయితే ట్రిప్స్ ప్లాన్ చేస్ త్తమ్ మీ మీ మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి మినీ బస్ ఇట్లాంటివి ఉం ఉంటాయి కదా అవి తీసి
ఆ ఫోన్ కొంచెం బ్యాటరీ లో ఉందండి మళ్ళీ చేస్తాను
అండి ఖచ్చితంగా ఇది వాయిస్ వాయిస్ ఖచ్చితంగా వినాల వినిపిస్తుందిండి చెప్పండి
ఆ లో కొంచెం బ్యాటరీలో ఉందండి
అవునా అండి ఒక టూ మినిట్స్ ఆగరాదండి వినిపిస్తుంది వాయిస్ ఉ అట్లా మీరు కూడా ప్లాన్ చేయండి అంటే ఎప్పుడు మనం ఇక్కడ ఎప్పుడు చూసిన పిల్లలకి కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీ అనే ఉంటాది కదా
అవునఅవునండి
అందుకనే మీ మీరు ఎప్పుడైన మీరు కూడా వెల్లాలి అనుకుంటే ఒకే అమౌంట్ అజెస్ట్ కమ్మనాలి కావాలంటే అజెస్ట్ కాలేకపోతాయి అందుకని ఇక మేం కూడా ఏం చేస్తా అంటే లాస్ట్ ఇయరే ఇట్లా అనుకున్నాం అనమాట ఇక చిట్టి వేసుకొని ఒకేసారి అందరం కలిసి వెళ్దాం అనుకొని అట్లా ప్లాన్ చేశాను మొన్న మా దగ్గర ఉన్న వాళ్ళ ఇట్లా అంటే కేరళ వెళ్ళారండి కేరళఅయి అతే అది ఎట్లా అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పర్ హెడ్కి తీసుకున్నారు
వెదర్ కూడా కూల్ ఉంటదంట కదండి క్లమేట్ కూడా అక్కడ ఫుడ్ స్టల్ కూడా డిఫరెంట్ ఉంటదంట అండి కొప్ మ్మ్ ఇప్పుడు మనం ప్చ్ జనరల్ గా వంటల్లో, మనం ఆయిల్స్ కూడా అక్కడ కోకోనట్ ఆయిల్ వాడతారంట, మనం రిఫైండ్ ఆయిల్ వాడతాం. కదా సన్ప్లావర్ ఆయిల్ డిఫెండ్ ఆయిల్ అక్కడేమో కోకోనట్ ఆయిల్ తో యూజ్ చేస్తామంట
ఆ అయితే మాకు అంటే మా ఫ్రెండ్ది అట్లా తెలిసింది. మా ఫ్రెండ్ ప్యాకేజ్ ఇట్లాందబ్బా ఒకే వస్తారా, ఏమన్నా మీరు ఎట్లాగ ట్రిప్ ప్లాన్ చేస్తారు. కదా ఇవరి ఇయర్ అని చెప్పి చెప్పింది. అనమాట
ఓకే
హ్మ్మ్ అందుకనే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పర్ హెడ్కి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి. ఇక మనకి ఇది వాళ్ళే దగ్గర దగ్గర ఉండి అన్ని విజిటింగ్ ప్లేసెస్ అన్ని చూపిస్తారు
ఓకే
కొత్త ఏరియాలో పోతే మనకంత ఐడియా ఉండ్ అండగా వాటి గురించి ప్రతి ప్లేస్ ని మనకి దగ్గ దగ్గర ఉండి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక టూరిస్ట్ గైడ్ని ఇస్తారు మనకి మనకి హో తెలుసు గాని
వెళ్ళాలండి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తేనే పిల్లలు కూడా కొంచం అంటే హ్యాపీగా ఫీల్ అయితారు ఒక చోటే ఉండి ఉండి అంత వేరే వేరే చోట్లక వెళ్తే పిల్లలు కూడా లైఫ్ స్టైల్ అనేది అర్ధమయింది కదా అక్కడ ఎట్లా ఉండాలి అనేది.
అవునవునండి వాళ్ళు కూడా ఇక బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి పిల్లలు ఒక్కచోటే అట్లా ఉంటుంటే. ఇ చిన్నప్పుడే కదా వాళ్ళకి వ తె కొంచెం తెలిసినప్పుడేగా తిరిగేది ఇంకా కొన్ని రోజులు అయితే ఇంటర్ ఈ టైంలో అయితే పిల్లలుగా ఎక్కువ హాలిడేస్ ఉండదు కదండి వాళ్ళకి ఇంటర్ కాలే ఇంటర్ కానీ బీటెక్ కానీ ఎట్లీస్ట్ మనకి టెన్త్ క్లాస్ లోపనే టెన్త్ క్లాస్ కూడా ఎగ్జామ్స్ ఆ టైంలో తర్వాత ఇంటర్ అంటే అయ్యా వాళ్ళీ ఈ సెట్ ప్రిపేర్ అవ్వడం ఇవే అయిపోతాయి ఎంసెట్కి. కి
అవునండి వన్స్ టెన్త్ అయిపోతే ఇంకా వాళ్ళు బిజీ షెడ్యూల్
హ్మ్మ్ అందుకే పిల్లలు కొంచెం పిల్లలు కొంచెం చిన్నగా ఉన్న ఇప్పుడే ఇట్లాంటివన్నీ చూసవద్దామని చెప్పి ఆలోచనతో ఇగ మేము కూడా వెళ్తున్నాం ఇంక పిల్లలు పెద్దయత ఉంటారు కదా. మీరి హైదరాబాద్ ఒక కానీ ఔట్ ఆఫ్ ఏమైనా వెళ్తారా
అవుట్ ఆఫ్ కూడా వెళ్తామండి అంటే మా సార్కి లీవ్ ఉన్నప్పుడు చూసి వెళ్ తాము ఊటి ఊటి కూడా అట్లా అంటే వి ఎ టైమ్ లో ఊటీ కి ఎల్
వైజాక్ అట్లా ప్లాన్ జేయండి ఎప్పుడన్న వైజాక్ కూడా బాగుంటదండి అక్కడ
ఆ అవును విన్నానండి నేను కూడా పెద్ద బీచ్ ఉన్ అంట కదా అక్కడ
ఆ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు మీకు అంత ఖర్చు అంటే ఇప్పుడు మనకి రెసిడెన్సీకి మళ్ళ ఫుడ్కి కొంచెం మనం ఇట్లా అరేంజ్ చేసుకుంటే మనకి అంత ఎక్కువ బ బడ్జెట్ కాదు కదా.
అవునవునండి
చుట్టాలు ఉన్నార అక్కడ ఒకవేల మీకు వెళ్దామని మీరేమన్న అనుకుంటే ఫ్యామిలీ
బీచ్ కెళ్ళాలండి మేము మేము కోత పట్నం బీచ్ చూసామండి
ఓకే ఓకే ఎక్కడండి అది
పట్ల అది ఒంగోల్ సైడ్ అండి అది
ఓహో ఓకే
బాపట్ల బీచ్ చూసాము చీరాల బీచ్ కూడా చూసాము
ఆ బీచ్ చాన బాగుంటది పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఫస్ట్ పెద్దవాళ్
అవునండి మన మైండ్ కూడా రిలాక్సింగ్ ఉంటది వాటర్ చూస్తే స్తుంటే
ఆ బేవ్స్ రావడం మళ్ళా తర్వాత ఒకేసారి వచ్చి వాటర్తో పాటు వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది ఆ టైం కి పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు సరే అడి అక్కడ సీషోర్ దగ్గర కూర్చుని శాన్తో ఆడతాను మా పిల్లలు కూడా
అవునండి వాళ్ళొ ఒక అంటే ఒక బిల్డింగ్ లా కడుతూ ఉంటారు పిల్లలు మంచి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు
వాళ్ళ కోసమేనండి ఇప్పుడు మనం ఇంత కష్టపడేది వాళ్ళ హ్యాపీనెస్కి కదా
అవునవునండి
ఇప్పుడ ట్రై చేయండి తప్పకుండా ఒకసారి మీరు ఎక్కడ వెళ్తానంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకేమైనా ప్లేసెస్ చూసారడి రీసెంట్ గడి ఇప్పుడు మీరు హైదరాబాద్ అండి అంటున్నారు కదా
అవును షాపింగ్ కూడా అక్కడే అండి షాపింగ్ కూడా అక్కడే మాది
ఓకే ఓకే అంటే ఇ అందరూ కలిసి వెళ్ళి అట్లా షాపింగ్ చూసుకొని ప్లేసెస్ చూసుకని వస్తారా అయితే
అవునండి అవును హాలిడేస్ వస్తే పిల్లలకి సార్కి నాకు సారు నేను బ్యాంకులో చేస్తామండి ఇద్దరం
ఓకే అంటే మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు మీకు ఇక ఏమైన్నా రిసార్ట్స్ కానీ ఏమైన్నా కావాలంటే మనకు తెలిసిన వాళ్ళు శ్రీనిధి రిసార్ట్స్ అని ఉందండి ఇప్పుడు మనకి గట్ కేసు ఉంటది కదా
ఓకే అవునా ఆ ఉందండి మా కజిన్ అక్కడే ఉంటారు
ఆర్ట్స్ సైడ్ ఉంటుంది శ్రీనిధి రిసార్ట్స్ అని, మీరు పర్ డేకి వచ్చేసి చాలా బాగుంటుందండి అక్కడ, అక్కడ మంచిగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఒకవేళ కావాలంటే ఒకవేళ రూమ్స్ గా బుక్ చేయాలనుకున్నా అ ఉంటాయండి పర్ డేకి వచ్చేసి నే ఉంటుంది, మీరు మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఎప్పుడు చూసిన వాటర్ ఫాల్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ మీకు టైం పాస్ ఫుల్ టైం పాస్ అయద్దండి మీకు బోర్
అంటే వాటర్ వ్యూ ఉంటే బాగుంటది కదండి మన గడ
అవునవునండి పిల్లలకి ఆడడానికి తెలిసాట్ కదా స్లైడ్స్ పెద్ద పెద్ద స్లైడ్స్ వస్తుంటాయండి సార్ ట్రై చేయండి ఒకవేళ మీరు వెళ్ తనంటే ఒకవేళ మీకు ఫ్రీ ఏ టైమ్ లో వెళ్ ఇరు చెప్తే కొంచెం వాళ్ళకి కాల్ చేస్తాం అనుకో వాళ్ళకి ఈ టైంకి అని చెప్ అంటే వాళ్ళు కూడా అంటే సీజన్ బట్టి ఉంటుంది కదండి, ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే కొంచెం అందరి పిల్లలకి హాలిడేస్ ఉంటే అందరు వెళ్తారు కదా రిసార్ట్స్కి
అవునవునండి
అట్లాంటి టైంలో కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో అయితే మనకి బాగుంటది, అంటే మన మనం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు, అంటే మనం వెళ్ళాలంటేనండి వీకెండ్స్లో కాకుండా, కొంచెం ముందుకు వెళ్తే బెస్ట్ వీకెండ్స్లో ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరి ఫ్రీ టైం కదా ఆ టైంలో ఎక్కువగా వాళ్ళు వ చే సరే మనకి అంత కంఫర్ట్గా అనిపదు, అంటే కొంతమందికి అట్లా మంచిగా అనిపిస్తది, చానా జనాలు కె, అంటే కొంతమందికి అంత ఇంక కాన్వీనియంట్గా అనిపదు కదా
అవునవునండి కీచు చిన్న పిల్లలు ఉంటే ఇంకా ఇబ్బంద అండి
అందుకే ఒకవేళ మీకు వెళ్ళాల అనుకుంటున్నారు అని చె అంటున్నారు కదా, మీరు కూడా హైదరాబాద్ వెళ్తున్నా అంటున్నారు కదా నేను ప్లాన్ చేస్తే ఇట్లాంటి రిసార్ట్స్ అయితే చాలా బాగుందండి, పర్సనల్ కూడా మీ కూడా వెళ్ళాము
ఓకే అండి ఓకే
ఓకే అండి మీకు ఎప్పుడ కావాల్సి వస్తే కాల్ చేయ్యండి నాకు ఏమన్నా వెహికల్స్ గానీ రిసార్ట్స్ కానీ వీటి గురించి ఏమన్నా కావాల్సి వస్తే, కాల్ చేయరాదని చెప్తాను నాకు తెలిసినంతవరకు
ఓకే అండి ఓకే థ్యాంక్ యూ
కే బాయ్ అండి
బాయ్ అండి